ఆ బాండి
బాగున్నారాండి
ఆ బానే ఉన్నాండి
ఉ ఏం చేస్తున్నారండి ఆ
ఏం జేయట్లేదండి కాలీనే కూర్చున్నాం కాలిగనే కూర్చున్నాంమండి భోజనం చేసారా ఉమ్
ఆ చేయలే చేయలే చేయలేదు ఇంకా డ్యూటీ ఆ ఇవాళ ఖమ్మంలోపనా అక్కడ మిరపకాయలు వాళ్ళకి ఎండుమిర్చుంటే ఉంటే అవి ఇవ్వడానికి వస్త
ఉమ్
సనుచ మీరేం జేస్తున్నారు
అవునా బ్రదరు ఏం చేయెట్లా బ్రదరు కాళీనె కూర్చొనున్నా ఏం చేయాలో అర్థం కావట్లా నేనా కాళీకినే కూర్చొనున్న ఏం చేయాలో అర్థం కాక లేదు బ్రో ఇయ్యాలా లేదు లేదు
నిన్నెటెళ్ళారు
నిన్నెటెళ్ళాను నిన్న వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చా
అవునా అదే నిన్న కాల్ చేసా కలవలేదు
ఆ ఇది ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లం ఉంటది బ్రో
అవునా అదే మొన్న ఏదో జాబ్ అన్నారు ఏమైంది ఏముంది ఇగ మనకు తెలువందేముంది అదేదో జాబ్ అన్నారు వాళ్ళ అడకుపోయి చూస్తాన్నారు ఇంటర్వ్యూకెళ్తాన్నారు
ఇంటర్వ్యూ కి వెళ్ళినా బ్రో ఇంటర్వ్యూ కెళ్ళినా వాల్లెంటంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా మందు లేదు ఉమ్ మన స్కిల్స్ యాడ్ అవ్వట్ల వాళ్ళ రిక్వైర్
మీకు వ్యవసాయం ఉందా అన్న
మాకేం వ్యవసాయం ఏమి లేదనా నార్మల్గా మనం చేసు ఉంటే భోజనంలా అయితేటట ఇగ డైలీ వైజ్ వర్కర్స్ టైపే మనం కూడా
అవునా వేరే ట్రై చేయికపోయార మరి
ఎక్కడ వస్తున్నాయి అనా ఎంత కాంపిటీషన్ వల్డ్ అంత చేస్తూనే ఉన్నాలే గాని ఇక ఇ అంత కాంపిటీషన్ అయితుండగా అందులో సబ్జెక్ట్ కౌలుకి తీసుకుంటి పెట్టుబడి ఏం సరిపోతది
ఆడికొచ్చింది ఆడికే సరిపోత
వచ్చనివి ఆ కౌలు రైతులకి ఎకరానికి వచ్చేసి మా దగ్గర ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి.
మళ్ళా ఈ రైతు బంధు కూడా వాళ్ళకె పడతది.
ఈ రైతు బంధు వాళ్ళకే పడతాయి కౌలు రైతుకి పడుతే ఈమంటున్నారు మళ్లి
ముప్పై వేలు వాళ్ళపనే మంచిగా ఉంది
ఆ మళ్లి వచ్చేసీ ఈ జ
రిస్క్ ముందే ముందు కట్టాలే మన ఇన్వెస్ట్ పెంట్ పెట్టి వ్యవసాయం చేయాలే అది ఒత్తదో రాదో దేల్వదు.
ఆయనకి మరి పండినా పండగ పోయినా ముందు ఆయనకి ఇవ్వాల ఆ ఇదంతా చేయాలంటే ఆ రిస్కుండదన్న ఉమ్
కోసానే మాక్సిమం చాలా మంది ఎస్ ఎవ్వరు చేయకుండా ఇగ ఉన్నది కౌలుకిచ్చుకొని ఏదో ఒకటి చేసుకొనీ ఊ అంటే హైదరాబాద్ అట్లా సిటీలకి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా చ ఆ ఏదో పది వేలు ఇరవై వేలు వచ్చిన గాని ఒక పదివేల్ ఖర్చ్ న మూడు పెళ్ళాం చేసారనుకో ఇరవై వేలు ఖర్చు ఒక నలభై ముప్పై వేలు నలభై వేలు వచ్ వచ్చిన ఓ ఇరవై పది పదిహేను వేలు ఇరవై వేలు పోయినా గాని ఇరవై వేలు మిగులుతాయిగ
అవునవును
పన్నెండు రోజుల ఇరవై నాలుగు లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు మిగుల్ ఏ పని చేయకుండా ఏం లేదు ప్రశాంతంగుండు ఒసారి అందరు అదే పని జెత్తర్
వచ్చే వస్తాయి అంతే కమడి ఇక అందరే ఇ వర్క్ ఒకళ చూసి ఒ ళ్ళు గట్లా ఈ వ్యవసాయాని
వైరు పెట్టి పోతారు వ్యవసాయం గిట్లా జెస్తే రాను రాను ఎవడు వ్యవసాయం చేయడు మళ్ళా అంత సాఫ్ట్వేర్ అయితది
ఉమ్ సాఫ్ట్వేర్ అయినా ఇంగ ఎక్కడుంది బ్రో సాఫ్ట్
అది గుడా ఇప్పుడు మొత్తం ఏఐ అంటారు. అదంటారు ఇదంటారు ఉన్నది విసిపెట్టతయాంది.
ఉమ్
కష్టంగానే ఉంటద్ జ
అది గూడా మనం సాఫ్ట్వేర్ అన్నా మనం అనుకున్నంత తేలిగ్గ అయితే లేదు గూడా అది
అది టార్చరు వాళ్ళకు తెలుత్తది. లే కుంట కూసోని చెప్తే ఆ టార్చర్ వాళ్ళద నిద్ర ఉండదు. సమయానికి తిండి ఉండదు. తిందామన్నా టైం ఉండదు.
టైమ్ ఉండదు
మనకి టైం ఉన్న టైంలో తినలేము.
తినలేము
మన టైమింగ్స్ నైట్ టైమ్ లో ఉంటది. మనదో డే టైమ్ లో ఉంట వాడికి మనకి సెట్ కాదు. మనం పడుకునేటప్పుడు వాడు పని చేయమంటడు. మనం పని చేసేటప్పుడు వాడు ప పడుకోమంటాడు మన తినేటప్పు
ఒచ్చిన టైం ఒకటి ఉంటది. మనం చేయాల్సిన టైం ఒకటి ఉంటది.
మిస్ మ్యాచ్ అయితా ఉంటే అసలు అంతా లైఫ్ష్ లైఫ్ సైకిల్ అంతా మారిపోతా ఉంటది.
అవును
వాళ్ళకి ఆ సాఫ్ట్వేరల్లో తిరిగి అట్లా ఉండి ఉండి ఉండి బయటకొత్తే అర్థం కూడా కాదు అంటే బయ ఏం జరుగుతంది ఆ మనం ఎడున్నామని చ్ ఆమో తెలవదు వాళ్ళు బయటికోత్తే గాని తెలవదు అదే మూడ్ లో ఉంటారు వాళ్ళు రూంలో ఉంటే
అది గూడా షిఫ్ట్లో వైజ్ గా ఉన్నటాయి అంటే ఇప్పుడు అది మార్నింగ్ గ్ షిఫ్ట్ ఒకటి ఆఫ్టేర్నూన్ షిఫ్ట్ ఒకటి నైట్ షిఫ్ట్ల వైస్ ఉంటాయి కాబట్టి ఆ ఆ
కాకపోతే వాళ్ళ ప్లస్ ప్లస్ పాయింట్ ఎందంటే వాళ్ళకి ఇగ వీకెండ్ ఒకటి అతే ఆ సండే రెండు రోజులు సెలవులు వతయి కాబట్ అంత మంది అగల కవర్ చేత్త
అంత ఆ రెండు మందం వచ్చినా నా ఈ రెండు రోజులు గ్యాప్ ఓచ్చినా గని ఆ మందం వాళ్ళతో ఆ ఫైవ్ డేస్ కూడా బానే
ఆహా ఆ రెండు రోజుల మంద అంత స్ట్రెస్ చెపిస్తారంటావా
ఆ స్ట్రెస్ చేపిస్తారు ఎందుకంటే అంత లాంగ్ వీకెండ్ ఇస్ తునారంటే టూ డేస్ లాంగ్ వికెండ్ ఉనంటే దానికి మించిన వర్క్ ప్రెషర్ కూడా ఉంటది మాె నెస్ కవర్ చేస్తారు మ్ అవును మ్ అటు మన్ దగ్గర మన సైడ్ మీద రోజువారి కూలి ఎంత రేటు ఉంటది అన్న
మనకేలే త్రీ హండ్రెడ్ అట్లా ఉంటది అంటే ఇప్పుడు జనాలు దొరకట్లేగా ఎక్కువ కూలోళ్ళు
మ్
ఇప్పుడు ఇందాక ఒకయన్ని కలిసిన మా ఇల్లందు బయ్యారం దగ్గర ఇల్లందు అ పక్కన ముకుందాపురం అట మధ్యప్రదేశ్ నుంచి కూలీలను తెచ్ కున్నాడు
ఏ దేనికి కూలీలు
మనం మిర్చి కో కట్ చేస్తారు కదా
మ్ మ్
మిర్చి తి కట్ చేయడానికి మధ్యప్రదేశ్ నుంచి కూలీలని తెచ్చుకున్నాడు ఆయన ఇప్పుడు ఇంటర్ సిటీ ఎక్కిడు నాతో పాట్ నేను ఖమ్మం ఓస్తుంటే మా కూలీ వాళ్ళని కూలివాళ్ళ మేస్త్రి ని ఇక్కడ ఎక్కిస్ అే మళ్ళ వాళ్ళు ఇంగ మిగతా వాళ్ళు కులోళ్ళు మదిరలో ఉన్నారట వాళ్ళని వీళ్ళని కలిసి మళ్ళా ఇప్పుడు ఎళ్ళిపోవాలట మధ్యప్రదేశ్ ఆళ్ళని తెప్ చ్చుకొని పని చేయించుకుంటాడు అన్నా వేస్ట్ అన్నా అసలు వ్యవస్ యం ఆగం ఆగం అయిపోయింది ఆ తేజ పెట్టిండు అట ఏడు పన్నెండు లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ పెడితే
పన్నెండు లక్షలు
ఆ ఆయనకి ఇరవై ముప్పై ఎకరాలు ఉంది ఆ అయితే పన్నెండు లక్షలు పెట్టుబడి పెడుతే ఏడు ఐదు లక్షలో ఆరు లక్షలో వచ్చినయట్ట ఏడు లక్షలు బొక్క
బొక్క మ్
రెండు ఎకరాలల్ల టమాటా పెట్టిండు అట
టమాటా మొక్కలు ఆ
మాటా పెడితే టమాటా దేకెటోడ్ లేడు ఆట మార్కెట్ పోతే నెంబర్ వన్ హై క్వాలిటీ టమాటా ను టయాభై బాక్స్ అంటండటా ఆ ఇరవై ఆరు కేజీలు ఉంటది నూట యాభై రూపాయలు అది కూడా కరెక్ట్గా రాదు వాడు సరే వంద ఐన ఆ వంద సరే నూట యాభై హై క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ సూపర్ క్విటీ అయితే సరే నార్మల్ అనూక్ కో నార్మల్ అనుకుంటే వందట వందకైనా తీసుకుంటడు అని పోతే అందులోనంట లోకల్లో మున్సిపాలిటీ ఓళ్లక్ ఒ రెండు రూపాయలు కట్టాలట ఏదో అంటాండట ఏమో అదేదో అంటాండట వాళ్ళు ప్రైవేట్ వ్యాపారులట మున్సిపాలిటీ వాళ్ళకి కట్టాలని అంటాండట ప్లస్ ఇప్పుడు టూ పర్సంటేజి తీసుకోడు టూ పర్సంటేజి కమిషన్ అంట
మ్ ఎవరికి టూ పర్సెంట్ కమిషన్ ఎవరికి వ్యాపారికా
ఇక్కడ్ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏంది?
మ్ ఇప్పుడు టూ పర్సెంట్ అంటే కేజీలక లెక్క టూ పర్సెంట్ ఎలా తీయన్
వందా వందా వందకు టూ పర్సెంట్ టూ పర్సెంటే అంటే ఎట్లన్న వందకు టూ పర్సంటైనట్టే కదా
మ్ వందకి టూ పర్సెంటంటే రెండు రూపాయలు
వీడికొచ్చేదే బాక్స్కు వంద రూపాయలు అల్ల ఇయన్నీ తిత్తే ఏం మిగు తది అయితే ఆయనేమ్ చేసినాడు కదా అట్ట కాదనే నేనేం చేసినన్న ఇగ ఫస్ట్ ఆయన సంతోల్ల ట్రాక్టర్ ఉందట. కోపిచ్చిండట మొత్తం ఒక రోజు పోయి ఆ రొండ్ ఎకరాలల్ ఉన్న అంత నీటిగా కోపిచ్చిండంట. కూలోలన్ పెట్టి ఆ మనుషులు పెట్టి నీటిగా ఒక ఐదుగురుని పెట్టిండంట మనిషికీ మూడ్ వందల్ నాలుగు వందలు ఐదుగురిని పెట్టా మధు ఇగ ఎవరో ఒకరు అంటే మధు వయసోళ్ళు ఓన్లీ మిర్చికి పెట్టిండట
కీ ఓకేయా
ఉమ్ మిర్చి ఏడెనిమిది ఎకరాల్ ఉన్న అది పెట్టిండట దానికే అది వీళ్లతోని కోపిచ్చేసి మొత్తం ట్రాక్టర్లేపిచ్చిండట.
మ్
టాక్టర్లేపిచ్చి ఊరూ చుట్టుపక్కల మొత్తం తిప్పుకుంట వచ్చిండట అన్ని ఊర్లు అమ్ముకుంటా తిరిగిండట ఓకే ఇరవైకి ఇరవై రూపాయలకు మూడు కేజీలు
ఇరవై రూపాయలకి మూడు కేజీలు
అదే అదే ఇప్పుడు ఇరవై ఆరు కేజీల బాక్స్ అయితే వంద రూపాయలే
మ్
ఇక్కడ ఇరవై రూపాయలకే మూడు కేజీలు
మ్
ఇక్కడ మనకి తక్కో కొత్తది వాడికి గిట్టుద్ది ఇరవై రూపాయల మూడు కేజీలంటే ఇరవై ఆరు కేజీలంటే ఎన్ని మూడు భాగాల్ చేత్తే
అవును
మూడ్ ఎందుల్ ఇరవై నాలుగు
ఇరవై నాలుగూ ఆ ఎనిమిదిన్నర కేజీలెక్క పడుతది.
ఆ.... ఎమిదిన్నర ప చూస్కో ఇప్పుడు ఎంత ఆయనకి మంచిగ కాస్ట్ వచ్చింది అదే ఇరవై ఆరు కేజీలు వంద రూపాయలే
అవును.
ఆ తొమ్మిద్ కేజీల్ లమ్మితే వంద రూపాయలు వస్తన తెలివేయ కొంచం అట్లా అమ్ముకున్నాడా అట్ట అమ్ముకున్న ఆయనకు లాభం కాదుగని నష్ ష్టాన్ని తగ్గిచ్కోగలిగిండు రిస్క్ని తగ్గించుకోగలిగిండ్ అక్కడిదాక పోవడం రిస్కు ట్రాన్స్పోర్టేషను నష్టం మళ్ళీ ఇయన్నీ బేర్ చేయాలె ఇదైతే ఈయన చేతిలో పని ఇట్టి చుట్టుపక్కల ఊర్లల్ల తిరిగి అమ్ముకున్నడు.
అవును.
అట్ల అమ్ముకోవడం వల్ల కొంత బెనిఫిట్ అయిందన్న అట్ల కూడా నాకు ఓవరాల్గ ఆ పూర్తి స్థాయిలో లాభం ఏం కాదు గని కొంత వరకు నష్టం నుంచి బయటపడగలిగిన అంటడు.
మ్ హ్
రొండు లక్ష రూపాల్ పెట్టిండ ఆ అయితే అక్కడా మేచ టమాటా మీద లక్ష రూపాయల్ పెట్టిండంట
మ్
రొండెకరాలల్ల పెడ్తే ఒక పదిహేన్ ఇరవై వేలే వచ్చినయి ఒక రౌండ్ తిరుగుతే
అవును.
ఆ పదిహేను ఇరవై వేలల్లో మళ్ళ ఖర్చులు అయ్యిపోను ఒక ఐదు వేలు దాకపోయన్న ఒక పదివేలే వచ్చినాయి మళ్ళా తీయాల ఇగట్లా అమ్ముకోవాలన్నా ఏం చేత్తమ్ పరిస్థితంటడు
చేసేదెం లేక ఇగ వర్క్ కాబట్టి
మ్ అట్ల చేసుకున్నాడు అయితే నేనే మన్నా ఆన్ ఇట్ల కాకుంటే వేరే ఏదన్న కంపెనీలతోనే టైయప్ కావాలె అప్పుడ్ మీక్ మంచి గిట్టుబాట్ ధర దొరుకుతదని నేనన్న సంజేషన్ ఇచ్చిన
మంచి సజెషన్ ఇచ్చారన్నా స సరే సరే అన్నా ఓకే.